ఏం చెస్ తునవే లే హలో హలో
హలో
వినపడుతుందా
ఆ వినిపిస్తుంది.
ఆ చెప్పబ్బా ఏం చేస్తునావ్?
ఏం చేస్తలేేన్ ఏం చేస్తునా
ఏముందిదమ్మా ఏం లేదు. ఎక్కడున్నావ్
ఇంటి దగ్గరనే ఉన్నా ఇంటికి వచ్చినా మొన్ననే
ఓ అవునా తిన్నవా మరి?
తిన్నా ఆ తిన్నవా?
తిన్న
ఏం కర్రీ?
మాది దోసకాయ్ మీది?
మాది ఈయల ఆలు
అవునా బయట కూచున్నావా?
బయటనే ఉన్నా
అవునా మమ్మీ వాళ్ళు పేరెంట్స్ అందరు ఏం చేస్తుర్రు మమ్మీ డాడీ వాళ్ళు
ఏం చేసాలెడ్ సమ్మరే ఇంటి దగ్గరనే ఇంకా డాడీ కంపెనీకి పోతుండు మమ్మీ ఇంటి దగ్గరనే
అవునా
ఉమ్
ఉమ్ చెప్పమ్మా ఏంటి విశేషాలు ఏంటి సంగతులు?
చెప్పాలి మీరే ఏముంది ఎస్ సిటీకి పోయినా వచ్చినా మళ్ళ ఇంటి కాడా ఉన్నా
అవునా అయిపోయిందా కోచింగ్?
అయ్పేంది త్రీ మంత్స్ అని సిక్స్ మంత్స్ చెపిన్రూ
ఉమ్
ఏ మళ్ళీ తర్వాత ఇంగ ఏమంటారు, టూ మంత్స్ కోచింగ్ అని మళ్ళీ అక్కడ పోనాం
ఎక్కడ
ఆ అక్కడనే సిటీలనే ఉన్నాం గానీ నా హెల్త్ బాలేద్ అని ఇంటి వచ్చిన
అవునా
ఆ ఇగ పోవాలే మళ్ళా ఈ మంత్ ల, ఈ మంత్ ల అన్నా నెక్స్ట్ మంత్ ల అన్నా
ఉహ్ ఉమ్ ఎవరు అన్న ఫ్రెండ్స్ టచ్ లో రామా
ఆ
ఎవరు అన్నా ఫ్రెండ్స్ టచ్ లో ఉర్రా
ఫ్రెండ్సా హా ఉన్నారు ఉమ్ ఇంకా ఇప్పుడు అయితే ఎవర్లేర్ ప్రజెంట్ అయితే
ఇంటర్ ఒళ్ళు ఇంటర్ ఇంటర్ అ
ఇంటర్ వొళ్ళ ఆ అమ్మాయి ఒక్కతే ఉంది మొన్న బర్త్డే స్టేటస్ పేట్ల ఆ అమ్మాయి ఉంది నువ్ వాల నువ్వున్నావు
అమ్మ నేను కూడా తక్కువ నే నువ్వు ఫోన్ చేసావా ఆనే నేను ఫోన్ చేసాను చేస్తావు గానీ
ఆ ఏప్పుడో ఇప్పుడు అంటే ఇంటికాడ ఉన్నాయి దాయి తమ్ముని కాడ ఉంటి కాబట్టి పోయి వచ్చేసరికి పొద్దుగాల ఎప్పుడు ఫైవ్ లేస్తే స్నానాలు ఫ్రెష్ అయ్యి పోయేసరికి నైట్ టెన్ అయ
ఒక్కడు అంతలా అంత మా
ఆ మరి లాంగ్ ఉంది జర్నీ మేమున్న హాస్టల్ కి పోయేది ఆఫీస్కి
అవున మరి దగ్గరలో తీసుకోకపోయినావ హాస్టల్ సల్ మరి
దగ్గర చూసుకోవాలంటే ఆక్కడ రూమ్ రెంట్ ఎక్కువ అన్ టరు
అ అవునా ఇప్పుడు నువ్వు హాస్టల్ ఉన్న గాని ప్రినే నా
ఫ్రీ ఏం గాదు మనినే
అవ్ అవునా
ఇక్కడ మనక్ సిటీ లోపట ఎక్కువ తీసుకుంటరు ఇక్కడ తక్కువనే స్టార్టింగ్ లా
ఆహా
ఇక్కడ ఫోర్ టూ ఉంటే అక్కడ ఫైవ్ సిక్స్ అన్నారు వచ్చేది మొత్తం దానికే వోతే ఎక్కడ వోతం
ఓహో నెక్స్ట్ జాబా ఇగ
ఆ చూసుకోవాలి పోవాలి ఇంగ ఈ మంత్ ఈ మంత్ ఎండింగ్ లోనన్నా ఏప్రిల్ నన్న
చూసుకుంటవ పొయ్యి లేదంటే ఉందా ఆల్ రడి
లేదు చూసుకోవాలె ఉన్నంటే ఫ్రెష్ర్ర్ ఎవరినని అడిగితే అడగాలి ఎల్లనన్న వీకెన్సీస్ ఉంటే పోత లేకపోతే ఆడికిబోయిన క హాస్టల్ సూసుకొని మళ్ళా ఇక్కడ నున్నా ఏమో జూసుకోంటా
మీ డిగ్రీ ఫ్రెండ్స్ నువ్వు ఒక్క దగ్గర నేనా
ఉ
నీ డిగ్రీ ఫ్రెండ్స్ నువ్వు ఒకటే ఒక్కటే దగ్గర్ నా
ఏం లే ఎవ్వర్ రాలే డిగ్రీ ఫ్రెండ్స్
ఒక్క దానివే ఉ పోయినవానే హాస్టల్ కి
ఆ
ఉహా
ఒక్కదాన్నే బైనా మా కాలేజ్ జోన్లే గాని వేరే గ్రూప్ వాళ్లు రు ఫ్రెండ్స్ అయ్యిర్రు ఆళ్ళు దెల్వద్ ఆడికి పోయినంక హైదరాబాద్ పోయినంకనే తెలిసింది. నల్లు మా కాల్గని నేనాళ్లకు తెల్సంటగని ఆల్లు నాక్తేల్వద్
అ హా
హ్మ్ ఓకే రూమ్ హ్మ్ ఫైవ్ మెంబర్ సిక్స్, మెంబర్స్ ఉన్నాం. అ
ఉహు కోచింగ్ అర్ధమయింద.
ఆ మంచినే చెప్పిర్రే
ఆహా ఏవన్నా టెస్ట్లు ఉండేన
టెస్ట్లు సాటర్డే సాటర్డే పెట్టేది.
హ్మ్ అదంతేనా
సాటర్డే మార్నింగు ఏమంటరు టెస్ట్ పెట్టేది. ఆఫ్టర్ నూన్ సెక్షన్ ఏమో మూవీ చూయించేది మూవీ అన్నా, గేమ్స్ అన్నా ఇండోర్ గేమ్స్ ఉంటయి ఇగ
హ్మ్
అవి గేమ్స్ అన్నా, మూవీ అన్నా ఇన్స్ట్యూట్ మొత్తన్ని చూపిస్తారు. బాయ్స్ బాయ్స్ ఏ గర్ల్స్ గర్ల్స్ సీ
గ్రేట్
హ్మ్
ఉ బైటికోయ్యెద
ఆ
బయట తిరిగేదాని
బయట తిరిగేదంటే ఫస్ట్ స్టార్టింగ్ల పొయ్యిరు పొయ్యేటోళ్ళు బోయ్యిరు గని సార్ తెలిసింది ఇంచార్జి జెల్ తెలిసిందల్ల
ఆహా కాదే ఇప్పుడు అ ఇప్పుడు అయిపోతది గదా కోచింగ్ కోచింగ్ అయిపోయిన తర్వాత ఓల్దట్ల అల్లే పోయేదా లేదంటే ఎక్కడనన్నా రెస్టారెంట్ కన్నా ఎక్కడికన్నా వోయేదా
అదే చెప్తున్నాగ పో కొందరు పోయే ఏది పోయినా సార్ తెలిస్తే సార్ మళ్ళా మాకు తిట్టేది సార్ పోవద్దన్నారు ఎకడ పంపించేది లేదు
మీది హాస్టల్ కోచింగ్ ఒక టె దగ్గర న
ఏం లే ఒక ఎంత టూ కిలోమీటర్స్ గంతే ఉంటది బస్ ఎక్తే టెన్ రూపీస్ ఛార్జ్ అంతే
ఆ హా
హ్మ్ దగ్గరనే ఉంటది కాకపోతే సార్ వాల్లే ఎక్కడికి ఎళ్ళని చేది కాదు బయటికి బయటికి పోవోద్దనేది పోయినా అంటే సీసిటివీ సార్ వాళ్ హాస్టల్ అంకులు
ఓహో అవునా
అయితే ఇగ సార్ ఆన్ లోనే ఉంచుండు ఒకసారి ఇష్యూ అయిందల్లా ఇగ అప్ అప్పటి నుంచి బయటికెళ్ళనీయం నైన్ అయితే నైన్ వరకి ఇవినింగ్ ఫైవ్ థ ర్టీ సిక్స్ వరకల్లా ఇన్స్ట్యూట్ అయిపోయేది
హు
ఆ నుంచి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ల ఇగ బోయేది హస్ స్టల్ పోయేది ఇగ షాప్ కంటే ఇగ పోయచ్చేది కాని బయటి కేడీకన్నా పొత్
అవునా
ఇగ అందుకే ఇక అప్పటిసంది బోలే మేము ఒకసారి బోయ్యి అచినం మా రూమోళ్ళం చార్మి చార్మినార్ బెనం ట్యాంకు బండ్ వేనం గ రెండే మేమ్ దినమ్ మళ్ళా ఇంకోొటి ఇంకోొటి ఏమో ఏడుకోపోయినాం
ఆ అంతేనా
పోయి ఏష్ వచ్చినమ్
ఉహుమ్ అవునా అంటున్నా అట్ అయితే ఇంగ ఇంటర్ ర్ లోలు అ ఒక్కటే మెసేజ్ చేస్తర అదే మొన్న బర్డే అయినామది
ఆమ్ ఎమ్ చెయ్యదు ఎప్పుడన్నా ఆ అమ్మమ్మలు ఇంటికి పోతాగా ఆ కలిస్తే మాట్లాడుతది ఇంగ్ రోజు హైద్రాద్ నుండి వస్త్ చట్టానే ఏమంటారు ఇప్పుడు ఐసెట్ ఐసెట్ తునై ఎంబిఏ చేస్తున్నాను అన్నది
అవాన
ఆ
ఉమ్
ఇంగ్ నువ్వు చేస్తున్నావా అంటే నాకు ఇన్ ఇంట్రెస్ట్ లేద అని చెప్ప పిన ఇంగా ఏం చేస్తాం ఇగ వన్ ఇయర్ ఎట్లా వన్ ఇయర్ వేస్ట్ ఏం కాలేలే గానీ
ఉమ్
ఇగ్ సిక్స్ మంత్స్ త్స్ అట్ పోయినా టూ మంత్స్ ఆది ఎయిట్ మంత్స్ టూ అటే పోయింది
ఉమ్
చేస్తే నింగుడ ఈసారి మళ్ళ అప్లై చేద్దాం అనుకుంటున్నా
ఏంటిది ఎంబిఏనా
ఐ సెట్ ఆ
ఆహా
ఐసెట్ రాదాం అనుకుంటున్నా ఐసెట్ అన్నా పీజీ ఇంట్రెస్ట్ లేదులే గానీ అడ్మిష్
మీ మల్ గంటి ఏదో ఒకటి జ
ఆ
ఏమో మరి పీజీ చెయి, పీజీ ఉమ్ అది ఓపెన్ చేసి, ఏదన్నా చూసుకో జాబు.
ఆ అదే అంటున్నా ఎగ్జామ్స్ అప్ అప్పుడు రాసుకుంటే అయిపోతుదని చూసుకుంటున్నా.
లేదంటే గ్రూప్స్ ప్రిపేర్గా.
ఉమ్ వన్ ఇయర్ గ్యాప్ మళ్ళీ అట్లా అనిపిస్తుంది. లేబోతే ఏన్నా చూస్ కుంట ఇన్స్టీ ఎట్లా సిస్టం ఏట్ల నేర్చుకున్నాగా ఇగ ఫ్రెండ్స్ ఫుల్ ని ఎవరినన్నా. ఆ
పర్ఫెక్టా
ఏంటిది
సిస్టం
ఎం ఎస్ ఆఫీస్ నేర్పించిర్రు.
ఎం ఎస్ ఆఫీసా
ఆ మొత్తం అంటే మో తం ఏం రాదు, ఎం ఎస్ ఆఫీస్
ఇంకా
ఆ ఇంకోటి గెస్ట్ సర్వీస్ అనే అది నేర్పించిండ్రు, హోటల్ మేనేజ్మెంట్
ఆ
అట్లా ఫ్రంట్ ఆఫీస్ల అది చెప్పిరు ఇట్లా ఉండాలె అని.
ఉహు జావా, పైతాన్ గవేం లేవా?
ఆ
జావా, పైతాన్ ఏం లేవానే?
అయే ఏం నేర్పియలేదే మాకు ఆ నేర్చుకోవాలంత్ అంటే ఇగ మల్ల బయటా నేర్సు కువాలి
ఉహు
బయట నేర్సుకోవాలి, ఎం పీ సి అయితే ఏం కాదు ఇప్పుడు నాదేమో, ఇంటర్ ఎం పీ సి ఆయే, ఇప్పుడు డిగ్రీల బీకమ్ ఆయే.
హ్మ్
అట్లా, ఉమ్ కాకపోతే ఇట్లా ఎకౌంట్స్ పర్పస్ అట్లానన్నా లేపోతే ఏదన్నా ఒకటి సిస్టమ్ నేర్చుకున్నాగా అట్లాగా, చూద్దాం ట్రై చేద్దామ అని ఎగ్జామ్స్ పడతే రాద్దామని చూస్తున్నా.
ఉహు ఏదో ఒకటి చెయ్యి ఇగ, జాబ్ అన్నా ఏదన్నా
ఆ ఇగ స్టడీ అంటే ఇంగ అంత ఇంట్రెస్ట్ లేదు, స్టడీ
అంతే యే మాకు కూడా అసలే ఇంట్రెస్ట్ లేదు. ఆరమ్సే తిని వన్
ఆ ఏదొ ఒకటి జేయి ఇంటికాడున్ టే ఇట్నే టైమ్ వేస్ట్ అయితది
అంతే లే మీరన్నా బాగుపడుర్రి ఏదో ఒకటి జేసుకొర్రి
అంతే జేయ్యాలి ఇంటికాడుంటే అట్నే అయితను